హ
హాయి అండి బాగున్నారా
బాగున్నానండి మీరు బాగున్నారా ఏం చేస్తున్నారండి
ఏంలేదు అండి ఖాళీయే
తిన్నారా మరి నిగ ఖాళీయే
తిన్నామండి
ఆ ఏ కర్రీ అండి ఈరోజు
ఆ మది ఈరోజు చికెన్ అండి
అవునా
హ తింతమంది మీరు తిన్నారా
నేను నాన్ వెజ్ తిననండి
ఎందుకలా
ఏమో నాకు నచ్చదు అండి నాన్వెజ్ తిన్నడం
అవునా నాకు కొచం ఇస్టా
ఓ న మీకు వంట వచ్చా
ఆ వచ్చాండి
అవునా
నీ నీకొచ్చా
వచ్చు
ఏమేం స్పెషల్ చేస్తారు ఏమేం. చేసేస్తారు.
ఓన్లీ వెజ్ ఇంకా పన్నీర్ కరీ చేస్ ఆలూ ఫ్రై
అవునా రెసిపీస్ చెప్తారండి.
ఏంటండి.
రెసిపీ చెప్తారా ఎట్లా చేస్తాము అనేసి పని చేస్త రెసిపీ.
హలో హలో మీ వాయిస్ వినిపించట్లేదండి.
ఇప్పుడు విన్ వినిపిస్తుంద.
ఆ వినిపిస్తుంది.
రెసిపీ చెప్తారా అనే అడుగుతున్నానండి.
హలో వినిపిస్తుందా.
లేదండి వాయిస్ లైట్ గా వినిపించట్లేదు.
అయ్యా అండి
ఓకే ఇంకా నాన్ వెజ్ లో ఏమంటే ఇష్టం మరి.
నాన్ వెజ్ చికెన్ మటన్. నాన్ వెజ్ ఫస్ట్. నుంచంచి తినాడం లేదా. లేకుంటే మిడిల్ల్లో అది ఎక్కడైనా బంద్ చేసినారా.
అంటే ఫస్ట్ లో అదిలో ఒక కొన్ని ఇయర్స్ నుండి మీ కింద క్లినిక్.
ఎందుకు ఏదన్నా. దేవుని మోక్కుకున్నారా లేకుంటే నార్మల్ గా నేను
అట్లేం లేదు నాన్ వెెజ్ తినాలనిపించలేదు ఇంకా బోర్డ్ కొట్టేస్తుంది నాన్ వెజ్ మీద అందుకే
అవ్నా మీరు ఒక్కరైనా ఇంట్లో వాళ్ళ ఎక్కడైనా
ఆ ఆల్మోస్ట్ మా ఇంట్లో అందరి కూడా ఉంది తినట్లేదు ఎవ్వరు హ్మ్
ఎం చెప్
ఇంకా ఎం చేస్తున్నారో ఏమో ఉన్నారో ఇంట్లో అందరు
హ్మ్ మీ వాయిస్ వినిపించట్లేదండి కొంచెం గట్టిగా మాట్లాడండి మ్
ఎన్ని చిన్నారు వందర ఇంట్లో వలుభం ఉన్నార
ఆ బాగున్నరండి ఇేంటి అండి మీ స్డి
స్టాటిన్ డిగ్రీ చేసింది
అవునా డిగ్రీలో ఏం తీసుకున్నారు
హలో
హలో ఉంటేస్తుంది
ఆ
అవు డిగ్రీలో ఏం తీసుకున్నారు మీరు ఏ గ్రూప్
స అ
హలో అయ్యా హలో వినిపిస్తుందా అండి
తుందండి
ఓకేక అదే మీ వయిస్ ర వంది అయితే మేబి నా దగ్గరే నెట్వర్క్ ఇష్యూ ఉంది
ఉమ్ కావచ్చుందిది
హు
నా కూడా క్లారిటీగా వినిపించలేదు మీ వాయిస్ ఎంత స్ట్రక్ అవుతుంది స్ట్రక్ అవుతూ వస్తుంది
అవునా ఇప్పుడు ఓకేనా
ఆ ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది
సిరీస్ట్రీస్టారా
సిరీస్ ఆ చూస్తాను రీసెంట్గా అయితే ఏం చూడలేదు రు మీరు ఏమైనా చూశారా రీసెంట్గా
ఉ హీరోయిన్ అయితే జస్ట్ పాన్ సెలెక్ట్ చేసానండి
అవునా ఎలా ఉంది మరి
బాగుంది అందులో క్యారెక్టర్స్ విశ్వ ఇంకా
ఏ
సుందరి అనే క్యారక్స్ బాగుండది వాళ్ళ వైఫ్ అయినా థ్యాంక్స్
ఉ లేదండి నేను ఎప్పుడు చూడలేదు నేను కొరియన్ సిరీస్ చూస్తా అండి
అవునా సరే ఏంత
అంత లైఫ్ కి స్టాస్ అని ఒక సిరీస్ ఉంటది చాలా బాగుంటది అది ఇట్టము లవ్ అండ్ కనెక్షన్స్ రిలేషన్షిప్స్ అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ గురించి ఉంటుంది అ బాగుంటుంది ఆ సిరీస్
కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని కొంచెం హలో హ్మ్ ఓన్లీ కొరియనే చూస్తారా లేదంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ ఏమైనా చూస్తారా
తెలుగు ఆల్మోస్ట్ ఉ తెలుగువే ఎక్కువ చూస్తా
ఉ
అప్పుడప్పుడు కొరియన్ సిరీస్ చూస్తా ఎక్కువ నేను షోస్ చూస్తా ఎంటర్టైన్మెంట్ షోస్ చూస్తా
ఆహా మొన్న బిగ్ బాస్ చేసారా
ఉ చూసాను
అందులో మీరు ఎవరి విన్ అవ్వాలి అన్ కునారు
ఎవరు విన్ అయిన ఓకే అనుకను మీరు మరి
నీను కూడా ఎవరు విన్నయినా ఓకే అనుకున్న మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు
నాకు తనుజ ఆను
మ్మ్ నాక్ కూడా చన జనే అ
ఓకే
మ్మ్
ఇంకా ఏం చేస్తున్నావ్
మ తన చె విన్నళ్లే ఏ అండి మీకు ఎట్ల అనిపించింది
ఓకే ఇట్స్ ఓకే ఎవరికి రాస్పిటి ఉంటే వాళ్ళకి పోతుంది అంతే ఇంకా అనేసి అంతే అ ఉ కదా ఈ
ఇంకేంది
ఓకే
హలో చెప్పండి ఇంకా ఇంకేం బిగ్ బాస్ కాకుండా
బ ై ఎంటర్టైన్మెంట్ షో చూస్తాను మా టీవ ఈటీవీ అన్ని అన్నిట్లలో ఎంటర్టైన్మెంట్ షోస్ స్ అంటే ఇష్టం నాకు ఫన్ ఫన్గా ఫన్నీగా ఉంటాయి అన్ని చాలా బాగుంటాయి టైం పాస్ అవుతాయి
మ్మ్ జోక్స్ ఎక్కువ చూస్తార అనుకుంటా కదా మీరు జోక్స్ కూడా వేస్తారా మీరు
జోక్స్ జోక్స్ చూస్తా
అంతేనా నేను కూడా అవే చూస్తా కదా ఏంటండి
మీరు జోక్ చేస్తారా మరి
చేయనండి
మరినే
నేర్చిపోవాలి కొంచెం నేర్పిస్తారా మీరు మాకు హ
ఓకే అండి క్లాసెస్ తీసుకున్నా వచ్చయండి
ఓకే అండి అ మీకు ఏమైనా యాక్టింగ్ ఇష్టమా ఆ మీ హాబీస్ ఏంటి అండి
నా హాబీస్ వచ్చేసి రీల్స్ చూస్తాను
ఉం
రీల్స్ చేస్తాను రీల్స్ చూస్తాను
హ
అప్పుడప్పుడు బుక్స్ చదువుతాను
హు హామ్
ఎక్కువ రీల్స్ చేయడం అంటే ఇష్టం కానీ ఈ మధ్య కొంచం గ్యాప్ వచ్చింది చేయలేదు మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇంకా కొంచెం పచ్చ కొంచెం పచ్చ దానివల్ల గ్యాప్
లే ఓకే
మళ్ళీ చేయ్యాలి ఇంకా
ఏమ ఇంకా ఇష్టామా ఇంకేమైనా మూవీలో గానీ సీరియల్స్ లో గానీ
యాక్టింగ్ అంటే నమూలుగా టైం పాస్ చేస్తా ఉంటా అంతా ఇంట్రెస్టింగ్ మామూలుగా చేస్తాము ఉంటాస్ట్ ఫర్ టైమికల్స్ ఉంటే
ఆ
హ
నివో చాలా బా
థ్యాంక్ యూ అండి మీ వయసు కూడా కూడా చాలా చాలా బాగుందండి
థ్యాంక్ యూ అండి
మీరు ఎప్పుడు ఇలానే మాట్లాడతారా లేకపోతే ఇప్పుడ ఇలా మాట్లాడుతున్నారా
ఎప్పుడ నన్న మాట్లాడతానును
అవునా అండి అందరితో ఇలానే మాట్లాడతారు
హా అండి
అవునా చాలా బాగా మాట్లాడుతున్నారండి మీరు
థ్యాంక్ యూ అ
కేరు వెల్కమ్ అండి
హ్మ్ మీ కాగ ఎంత ఇస్తున్నా
ఇ ఇప్పద్ద కాలే మీరం చేస్తున్నారు
అ
మ్మ్ హ్మ్
సీరియల్స్ ఏం చూడరాా మీరు
ఏంటి
సీరియల్స్
అస్సలు చూడను నాకు అస్సల్ నచ్చవు సీరియల్స్ అంట
ఎందుకండి
అవి ఎంత ఏమో నచ్చవు ఇంకా
మ్మ్ హు ఆ ఆ కొంచెం చూస్తా కొన్ని కొన్ని మాత్రం చూస్ స ఒకటి అంతే
మ్మ్ హ్మ్ ఓకే
ఒకటే సీరియల్ నా మీ ఫేవరెట్
ఓ సీరియల్ మరి దాంట్లో ఫెవరెట్ కూడా ఉన్నాయా
అవును అండి బాగుంటాది అది
ఆవున్ బాగుందండి చాలా బాగుంది అది
ట్లాంటి ట్విస్ట్లుంటాయి అందులో బాగుంటది యూజ్ అవుతుది కూడా మన జెనరేషన్ వాళ్ళకి
మ్మ్ హ్మ్ ఓకే సీరియల్స్ కూడా యూజ్ అవుతున్నాయా
అ ఆ యూజ్ అవుతాయి అండి
ఓకె ఓకే నాకు కొంచెం ఆ వర్క్ ఉంది మ ళ్ళీ కాల్ జేస్తా
హా ఓకే అండి ఓకే ష్యూర్ థ్యాంక్ యూ
ఓకే బాయ్
తెలీదు